హలో విన్పడుతుందా అండి మా వాయిస్?
తుందండి. నా వాయిస్ ఇనబడుతుందా?
ఆ కొంచెం కొంచెం బ్రేక్ అయితుందండి.
లేదండి మీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. నాదైతే, మంచిగనే ఉంది. ది డేటా.
మాది మంచిగానే ఉందండి. తిన్నారా అండి?
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా? హలో
హలో ఆ చెప్పండి. చెప్పండి.
ఆ బాగున్నారండి.
లేదండి మీది కొంచెం కొంచెం ఆ ఇప్పుడు చెప్పండి. వినపడుతుంది.
ఆ తిన్నారా అండి?
ఆ తిన్నామండి. మీరు?
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితాంది. కొంచెం సెల్ దగ్గర పెట్టుకుని మాట్లాడరా!
సేల్లు నా దగ్గరే ఉందండి. నా దగ్గరే ఉంది. ఏం చేస్తున్నారండి? తిన్నారా?
హ ఆ ఆ తిన్నామండి. మీర్ తిన్నారా?
మేము తిన్నామండి. ఎన్ని సా
అవునండి. అవునండి. లేదండి మీ వాయిస్ బ్రేక్ అవుత్ తుందా! నాకస్సలు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడేది, నాకు వినిపించట్లేదు.
మ్ ఇప్పుడు వినిపడుతుంద అండి? ఆ ఇప్పుడు చదువుతూనె ఉన్నానండి నేనిప్పుడు.
అవునా అండి! ఎయ్ ఏ బుక్స్ చదువుతారండి మీరు?
అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని బుక్ కు రవి మంత్రి రాసిండేది. తెలుసా అండి? ఐడియా ఉందా?
పర్లేదు. నేను చదవకపోయినా, నాకై అదే, ఆ బుక్ నేమ్ తెలుసండి.
అవునా ఎట్ల తెలుసండి మీకి? ఆ బుక్ గురిన్
ఎట్లాంటె మా ఫ్రెండ్సు కొంతమంది చదివేవాళ్ళండి. ఇట్లా, చదువు అని చెప్పి ఆ అడ్వైజ్ గాని ఇచ్చినారు.
ఆ మరి చదవలేదా మీరు ఎందుకండి ఎంత మంచి బుక్ తెల్సా అండి ఎంత బాగుంది అసలు స్టోరి చదువాల కదండి అంత కాదండి మీ ఫ్రెండ్స్ అంతా బాగా సజెస్ట్ చేస్తే మీరేమో నెగ్లె నెగ్లెక్ట్ చేస్కుంటూ చదువుకుండా ఉన్నారు కదండి చదివాలా కదం
అవునవునండి నేన్ చదువుదాం అనుకున్నా గానీ కొం నేన్ బిజీగున్నా అండి లేకుంటే చదివేవాన్ను కాదండి మీరు అవునవునండి అది కాదండి మీరు బుక్లో ఏం చదివారండి
అంటే బుక్లో యాక్చువల్గా ఒక చాలా క్యారె క్టర్స్ ఉన్నాయి కానీ మెయిన్గా వచ్చి నలుగురు ఆరు మంది ఆరు మంది గురించి ఉందండి దాం
అంటే ఆరుగురూ ఆరుగురు ఏం చేస్తారండి ఇప్పుడూ
దాంట్లో ఒకటి క్యారెక్టర్స్ పేర్లు చెప్ ఉందా అండి
ఆ అండి క్యారెక్టర్ కాదండి ఏం కంటెంట్ గురించి
కంటెంట్ ఒచ్చి ప్రేమ అం అంటే వాళ్ళ త్యాగాలు అంటే అక్కడ వచ్చేసి ప్రేమ కోసం వాళ్ళు చేసే త్యాగాలండి
అవునా అండి
అవునండి వాళ్ళు ఆ ప్రేమ కోసమే అండి ప్రేమ కోసమే అది ఎలాంటి ప్రేమ ఓన్లీ నాట్ ట్ ఓన్లీ లైక్ ఏమంటారు దాన్ని లవ్ మీన్స్ ప్రేమనేది చాలా ర ల్గా ఉంటది కదండి నాట్ ఓన్లీ ఒకటే కాదండి
రకాలు ఉంటదా
ఆరు రకాలు కాదు చాలా రకాలు అన్నానండి.
అవునా అండి ఎట్లా అండి కొన్ని రకాలు ఏమైన్న తెలుసా మీకి
అంటే ఇప్పుడు కూతుర్ది నాన్నది ప్రేమ అమ్మది కూతుర్ది అమ్మా కొడు ది అలాగే అ హస్బండ్ అండ్ వైఫ్ది అలా ప్రేమలా అలా మిక్సప్లో స్టోరీ అండి అది
తొమ్మిదండి
అవునండి అలాగా ప్చ్ దాంట్లో ఒక అంటే ఎ క్కడ అంటే మంచిగానిపించేది. ప్చ్ ఆ అమ్మాయి ఉంటది. అమ్ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకోనింటారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అంటే ఒప్పు కోరు పెళ్లికి ఆ అబ్బాయితో సో అలాగా. ఆ ఈ ఇంట్లో అమ్మాయి వాళ్ళిం ట్లో ఉండే తల్లిదండ్రులు, ఆ తల్లి పోయి ఆ అబ్బాయికి చెప్తారు. అంటే నా కూతురు ఇట్లా నేను ఇట్లా క అం టే కళలు కన్నాను నేను. నాకూ నా కూతురు అంటే నాకు కూతురు గురించి చాలా కలలు కన్నాను. ప్చ్ అంటే ఇట్లుండల్ల అట్ ట్లుండాలా అని ఆ నీప్పుడు నేన్ అంట్ టే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళనే తేవల్ల కానీ. ప్చ్ నా అన్నీ చెప్పి ఆ అతనికి అంటే నా కూతుర్ని వదిలేసేయ్. ఆ అవును అంటే ప అమ్మాయి ప్రేమించిన వాడికి చెప్తది. సో వాడు అప్పుడు ఆలోచించి కీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి. ఆ ప్రేమని త్యాగం చేస్ స్తాడండి
ప్రేమని త్యాగం ఎందుకు చేయ్యాలండి. అలాంటప్పుడు వాడు, ఆ విధంగానే కష్టపడి ఆ బ ఆయమ్మినే చేసుకోవచ్చు కదా.
చెప్పండి, చెప్పండి.
అది కాదండి. ఇప్పుడు మీరేమన్నారు నేను ఇట్లా వాళ్ళకి
అంటే వాడక్కడ వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ ఇస్తున్నాడండి.
ఆ అవున అవునండి. తెలుస అండి, రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదండి. నేనే ఏమంటానంట్. టే
ఉమ్ చెప్పండి.
వాళ్ళ అమ్మ ఏం చెప్పింది. అంటే నేను ఇట్ల వానికి ఇవ్వడానికి. ఇష్
ఇట్ల వానికి అనే కాదు. అమ్మాయిని అలా అలా చూస్ కున్నారంటే ఇలా ఉండాల్ లి, అలా ఉండాలి అని దానికి తగ్గినట్టు ఉండాలంటే అతనికి ఇస్తే అలా ఉంటుందో లే ఎవరికి తెలుసు
అదే అండి దానికి దానికి తగ్గట్టుగా వాడు మార్చుకుంటేనే అది నిజమైన ప్రేమ అవుతుంది కదాండి
ఆ తగ్గట్టుగా మార్చుకునేకి ఆమ్ అమ్ వాళ్ళ అమ్మకి నమ్మకం రావాలి కదా ఫస్ట్
నమ్మకం రావాలంటే వాడు నమ్మకం వచ్చే విధంగా చేసి ప్రూవ్ చేస్తేనే అవుతుంది కదండి
మీరు అలా అంటారా అండి ఏమండి మీ కాదు తూలో ఏదో చెప్తున్నారు మీరే చెప్ ప్పండి
ఆ అంత అది కాదండి ఇప్పుడు
కానీ మళ్ళీ ఆ ప్రేమ గెలుస్తుందండి లాస్ట్ కి వాళ్ళు ఒకటవుతారండి
నా మైండ్ సెట్ నంతా
ఏందండి మీరు అంటే అంత ఆతృతంగా అని ఇట్లిట్లని పొవాలి వచ్చేస్తే ఎట్లా చెప్పండి మీరు ఎక్కడికి వచ్చేసారు మనిషికి ఉండాలండి కొంచెము ఓపిక అనేది ఉంటే ఎండింగ్ లో స్టోరీ అనేది తెలుస్తాది మీకు మీడిల్లొ కాదండి మీ పిల్లొల్లే వచ్చే స కట్లైట్
అంటే మీరు అన్నారు కదండి త్యాగం చేసినారంటే ఇంక త్యాగం చేస్తే త్యాగం అంటే ఏందండి ఇంక వదిలేయడం అంతే ఇంకా
వదిలేయడం కా అంటే ఇంకా మీరు అక్కడికే విన్నారు కాబట్టి అలా అనిపించింది లేండి తప్పేం లేదు ఎందుకు మీరు అనుకోడ
అవునండి ఇప్పుడు నువ్వే మీరేమన్నారండి
అవునండి
ఆ నేను నేను చెప్పేది వినండి ఓహ్ తప్పు తప్పు అని నేను ఒప్పుకోను అ
కానీ అక్కడ ట్విస్ట్ ఏం తెలుసా అండి వాళ్ళు ఒక్కటయినారు కానీ ఆ ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసేసినారు ఈ అబ్బాయి వేరే పెళ్లి చేసేసుకున్నాడు ఇద్దరు వేరే వేరే పెళ్లి చేసేసుకున్నారు చెప్పె చెప్పేది వినండి మళ్ళీ అమ్మా ఏ ఆ ఏమ అంటే ఆ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని మూవాన్ అవడానికి చాలా రోజులు పట్టింది కానీ చేసుకున్న అబ్బాయి కోసం ఆలోచ తన లైఫ్ గురించి ఆలోచించి తనతో మూవా అ మంచిగా ఉంది వాళ్ళ లైఫ్
అవునా కాదండి వాళ్ళతో మూ్ అని అయినప్పుడు మళ్ళీ వీ
అండి చెప్పడం వినండి అందుకే చెప్తానుం కదండి ఆ అయినప్పుడు మళ్ళీ అలాగే వీళ్ళు అంటే వీళ్ళకి ఒక బిడ్డ పుడుతుది వీళ్ళకి ఒక బిడ్డ పుడుతుది ఇక్కడ వచ్చే సబ్బయి ఇక్కడ వచ్చే సమ్మాయండి
ఆ వాళ్ళిద్దరిక పెళ్ళి చేస్తారండి
అండి ఏం మాట్లాడుతున్నండి చెప్పేది వినండి కొం అలా అయినప్పుడు ఇక్కడ ఇక్కడ అంటే అమ్మాయి అంటే ఈ తరపున వాళ్ళ హ హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ చనిపోతాడు ఇక్కడ ఈ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ ఈ అమ్మాయి చనిపోతది
చంపేసినట్లు ఉన్నారే
ఆహ్ ఎవండి లేదండి వాల్
ఏమోండి ఇప్పుడు నాకు అట్లే అనిపిస్తుందండి. అది కాదండి, ఇప్పుడు ఆ చెప్ప చెప్పేది వినండి ఇద్దరిక్ కీ హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయినారంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమికులు అని తెలుసు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సపరేట్ సపరేట్ గా చేసుకొని ఒక పిల్లోడు కాని పుట్ ప్పుడు మళ్ల పుట్టినాక వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరే, ఎందుకు చనిపోవాలో వీళ్ళిద్దరే చనిపోవచ్చు. కదా
ఏవండి. అది వాళ్ళకి హెల్త్ ఇష్యూ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్
అదే అండి ఆరోగ్యం బాలేదు. ఆరోగ్యం ఎందుకు బాలేదు. ఇప్పుడు ఎందుకు బాలేదు తెల్దు కానీ మనం ఇప్పుడు మనం ఒక విధంగా ఒక సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు, వాళ్ళకి వీళ్ళిద్దరు కలిపి విషం పెట్టి చంపేసినారు అనుకోవచ్చు. ఇంకొకటి ఒకవేళ ఒవేళ ఓ మీరు చెప్పిన విధంగా మనం మాట్ ట్లాడినాం అనుకోండి పాజిటివ్గా ఆలోచించినప్పుడు, ఓకే వాళ్ళకి ఆరోగ్ ఆరోగ్యం బాలేక చనిపోయినారు. ఓకే ఆ సరే ఆరోగ్యం బాలేేదు. అనేది అందులో ఒకరికి, ఇందులో ఒకరికి కావాల ఇద్దరి ఇద్దరు బ్యాచ్లు ఉన్నప్పుడు, అలాంటప్పుడు వాళ్ళిద్దరికి ఇప్పుడు చూడు
ఏవండి కాదండి ఆ అయ్యిందండి. కాదండి, మీరేమి ఏవండి కొంచెం వింటార, నేను చెప్పేది. మీరేం బుక్స్ చదవలేదా? హాయ్ అండి ఏదో చెప్తాననేసి మీరు దాన్ని ఇంత లాగ్ చెయ్యకండి
లేదు లేదు లాక్ కాదండి నేను నార్మల్గా అడుగుతు
అండి అంతగా మాట్లాడతారు
సరే అండి మీరే చెప్పండి
చదవలేదా అండి
అది కాదండి నాకు ఇవి ఒక క్లారిటీ రాలండి అందుకని మీరు కొంచెం చెప్తారా ఏ విధంగా జరిగింది ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చినయి
ఈస్ సైడ్ యాక్చువల్లి ఆరోగ్య సమస్యలు కాదండి బై మిస్టేక్ చెప్పినా ఇక్కడ ఆ అబ్బాయి చనిపోయింది ప్చ్ ఆ యాక్సిడెంట్ లైక్ ఫైర్ యాక్సిడెంట్ అండి అంటే తను ఉన్ డే ఆ వుండే బిల్డింగ్ లో మంటలు వచ్చేసి కంపెనీలో చనిపోయినాడండి ఈ అమ్మాయి క్యాన్సర్ వల్ల చనిపోయిందండి. అవునండి కాదండి అట్ల అయ్యి వాళ్ళు చనిపోయిన మన పాస్ట్ వాళ్ళు రాసి పెట్టినారండి అంటే వీళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాళ్ళ లవ్ లవ్ గురించి తెలుసు అండి సో అందుకే మా నా వల్లే మీకు మీరు విడిపోయారా నా వల్లే మీరు విడిపోయారాని వీళ్ళు ఒక డైరీలో రాసి పెట్టినారు మీరు అంటే ఇప్పుడు ప్చ్ ఆ మేము లేకపోతే మీరు ఒకట్ ఆ అన్నట్టుగా ఇద్ ఇద్దరే అస్ ఇట్ ఇస్ రాస్నారాండి అవునండి నిజంగా అండి కలవాలి అంటేనే వాడి ప్రేమ చాలా గొప్పది అండి రవి మంచి అది చాలా ఫేమస్ బుక్ అండి చెప్తున్నాను మీరు ఏమన
తెలుసండి నే నేను అది హా నేనేమో అతన్ని నీ కించ పరిచే విధంగా మాట్లాడట్లేదండి నే నార్ల్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చూడు
కాదండి ఉండండి ఒక నిమిషం ఆ సరే ఉంని లేండి అది పోనీ మీరే బుక్స్ చదవలేదా నాకు తెలిసి మీరు చదవరు కాబట్టి, మీకు ఐడియా లేదనుకుంట ఈ బుక్స్ మీద
పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి బుక్స్ చదవ్డంలో నేను ఏమున్నా అవునవును అవునే నేన్ బా తింటానండి
ఆ చూడ్
అవ్నండి అవును మీకైనా కొంచెం బుక్ నాలెడ్జ్ ఎక్కువ కదాండి
ఆ
థ్యాంక్ యూ అండి. మీ బుక్ నాలెడ్జ్ నాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఎ